విత్న
ఆ విన్పిస్తుంది
ఇప్పట్నుంచి చేస్తున్నవ్
ఇంద కే చేసాను వాటర్ తాగుదామ అని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళానా హా అబ్ ఇప్పుడు నీక్ మళ్ళీ చేద్దామని చేసాను
చేత్త కట్టనండి వచ్చిందా
హోమ్
కాలిఫ్ చేద్దా కాలిఫ్ చేసాన కట్ చేసాన తెలియలేదే నాకు
అ కాల్ కా కాల్ వచ్చింది నాకు అంటే నేను కొ నీకు కాల్ చేశాను కదా
హ్మ్మ్
చాలాసేపటికి నువ్వు ఎత్తావు
అవును ఆ రూమ్ లోకి వెళ్ళాను నేన్
మొత్తం మళ్ళె కట్ అయిపోయింది
కట్ అవ్వడం కాదు పైన అది హ్యాంగ్ప్ప అని వస్తుంది ఇది కాల్ కట్ చేయడం అనుకుంటానే
ఆ ఏంటి రెడ్ వచ్చింద
రెడ్ కాదు పైన వివో ఐపీ కాల్ అని వత్తుంది కదా
అవును హుమ్
వాయిస్ కాల్లోనా
అ యాప్ ద్ యాప్ దనుకుంట
అదే రికార్డ్ అవుతున్నట్టు చూపిస్తుంది
ఉమ్
మయ్ ఊన్నట్టుంది ఇందాక నుంచి ఎండా ఏంది అన్నావ్ ఈ రోజు బానే ఉంది బయట సో సై చల్లగానే ఉంది మా అమ్మ చల్లగా ఉన్న పెని మొదలట్లేదుంటారు
నేను ఏదో ఇందక తినేసాక వాకింగ్ చేేస్తా ఉంటే ఇవాళ పర్లేదు చల్లగాలి ఏస్తుంది
మ అవును ప్రతి రోజు ఎండలో నడితే మాడిపోయిది అసలా ఎండా ఎలా తగేలెదో
ఆహ్ ఏ వె
ఇంత ఎండ్లో అది షోరూం కి వెళ్లొచ్చేస్తుంది
షోరూంకా ఏట్ చేయాలి అనుకో కొంటే ఇంక చేయడమే మధ్యలో మానేది లేదు ఇంకా
దానికిబొరు కొట్టటే వరుకు ఆ అంతేది
ఆ
ఏదైనా హాలిడేస్కి ఎక్కడికన్నా ఊరు వెళ్దామే
హు ఇది సెకండ్స్ ఎలా చూపిస్తుదే
అక్కడ చూపుతుందిగా టూ మినిట్స్ టూ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్
అలా టెన్ సెకండ్స్ వరకు కదా
హు టెన్ మనిట్స్ వరకు కాల్ రికార్డ్ అవుతది ఈ కార్య అప్ మనమే యూజ్ చేస్తున్నామ అంటావా తొందరపాటులో ఇంకా ఎవన్నా వాడుతున్నారో లేదు ఇది
చాలా మంది వాడుతా ఉంటారు
కొంచెం వాయిస్ కాల్ అం ఏమైనా భయపడతారు
ఔను అయినా ఈ యాప్ లోంచే కదా నార్మల్ కాల్స్ వేరలా వతున్నాయి ఇది వేరలా వంతుంది
అదే అనుకున్నాను ఇందాక చేసినప్పుడు మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు పర్లల్లో ఇద్దరు యాప్ లో నుంచి కాల్ చేయాలంటే పర్వాలేదు అదే మనం మాట్లాడుకుని కాల్స్ అన్ని రికార్డ్ అయనాయినుకో ఉహూ ఆ గాదే అదేంటిది జీని మేకే విషయం డ్రామా చూసావా చెప్పాను
ఆ బాగుంటద అన్నావు కదా
అవును అందులో భలే ఉంటది హీరోయిన్ సైకోలాగా
ఆ
ఎవరి మాట వినదు
నేనే కొరియన్ డ్రామాస్ చూడుమే మనేసానే సినిమాలు కూడా ఏప్ ఏంటి టైమ్ టు టైమ్ తినేసాక కాసేపు ఇంకా కు కూర్చొని ఎలా చూడడం మళ్ళీ సిక్స్ అయిందంటే మళ్ళీ కాసేపు వాక్ చేయడం కాసేపు స్కిప్పింగ్ చేయడం
హు ఏంటో ఇంట్లో ఉంటే అలా డాటా ఎలాగే అయిపోదే తెలియదే
ఆ.
అయిపోతనే ఉంటదా
నాను
ఏముంది కుక్క పిల్లని తెచ్చుకుంటాను నేను గూడా
మా అమ్మ అంటుంది మనం పెంచు కుందాం అమ్మ దీన్ని నేను అంటే మీ ఫ్రెండ్లకి ఇత్త అన్నావు గదా అడుగు ఇచ్చారు ఇచ్చతావ అంటుంది
ఇచ్చే కాంచుచు ఇల్లు వద్దు నాకు వేరు
మీరు వేరేది పెట్టుకోండి ఉ
తను అందంగా
ఆ.... క్రిప్టో
క్రిప్టో రైడర్ అలాంటి పేర్లు ఏట్టుకోవాలి
నా రైడర్ రెటు కో అది అబ్బాయే అమ్మాయి గాలే ఈ సారు మత్ జాకిది ఫస్ట్ ఫస్ట్ ఆ అయి ఎప్పుడు అమ్మాయిని ఇట్టిదే ఇది ఎప్పుడు అమ్మాయిని ఎడుతుంది అనుకున్నాం
ఉ ఆ అబ్బాయి ఒక్కడనే పెట్టిందా
ఆ ఎప్పుడు ఒకటి రెండు అంతే అంతకు మించి ఎక్కువ పెట్టదు
ఉ వారసుడు పుట్టాడు
వారసుడు కానీ ఏంటి మా అన్నయ్య బర్త్డే రోజే పుట్టిండు అదొక ఇంపార్టెన్స్ ఉంది దానికి
అహు అబ్బో
మా అమ్మ అంటేండి మా అమ్మన్ అన్నయ్య బర్డే రోజే పుట్టింది అని అంటంటే అలా అనకూడదు అని అంటుంది మా అమ్మ
పిన్ని ఇంకా ఎవరో మా అమ్మే
ఆహు
ఎండి అది పెట్టేటప్ ఇప్పుడు ఇల్లంతా తిరిగేస్తా ఉంటది గదా
అవును పెయిన్స్ వచ్చేది ఇదే
తింది మా మా అంబనీనేమో ఆరుక్ రూమ్ లో పడుకున్నాం మా డాడీ ఏమి రూమ్ లో పడుకుంటున్నాడు ఎప్పుడు ఎప్పుడు లేస్ ఎవడు లేగలేదు
నీనేమో రాత్ రాత్రంతా ఫుల్ వాక్ చేసి ఫస్ట్ లో కదా నిద్ర వచ్చేసిదే ఏ సౌండ్ వచ్చినా ఆ ఏ సౌండ్ వచ్చినా గానీ లేచే తను కాదు
మ్మ్
మా అమ్మ అంటంది అయ్ బాబు ఏం సౌండ్ వచ్చిన కూడా ట్లేదే ఫుల్ పడుకుంటున్నావు డీప్ స్లీప్ అనమాట ఇంకా
ఆ జాకీర్ ఏమో ఏడ్సెత్తుందా
ఏడవట్లేదు గానీ ఇది ఇంకా అలవాటయిపోయిందిలే, దానికి ఫస్ట్లో అయితే తిరిగేసి అల్లరి చేేసేసేది ఆ ఇంట్లో అయితే
మ్మ్
ఇక్కడైతే బానే ఉంది కాకపోతే మా అమ్మ జాకెట్ కింద ఉంది దాని చీకటిగా ఉండాలి కదా మా అమ్మ జాక్ బ్లౌజు కింద ఉంది అది చింపేసింది ఆ కంగారు లో అది ్ కింద పడిపోయింది సెల్ఫ్ పలంచే అది చింపేసింది ఇంకా మా అమ్మేమో చూడే ఇది నాయే చింపుతది నాది కూడా ఉంది పక్కన చున్నే ఉంది టాప్ కూడా ఉంది అదేం చేయ ు చూడు చూసావా దానికి నువ్వంటే ఇష్టం నీ ది ఏం చేయలేదు నేను అంటే ఇష్టం లేదు నా బ్లౌజ్ చింపేసింది అ ని మా అమ్మ
అయ్యా
మ్మ్ అలా జరిగింది ఇంక అది కూడా కుట్టించుకోంది ఒక టెన్ డేస్ అయినట్టుంది అంతే
పాపం పేన్స్ పెన్స్ వచ్చేసి కంగారులో కట్టేసిసిందా
అలాగే చేద్దాం ఒక్కొక్కసారి ఫస్ట్ లో
ఎన్ని డేస్ అయిందా డాగ్ పుట్టి టెన్ డేస్ అవుద్దా, టెన్ ట్వంటీ మా ఇంటికి వచ్చాను టూ వీక్స్ అయిపో వంద అనుకుంటి కదే త్రీ వీక్
ఉ హు
ఫోర్ వీక్స్ బానేవుం మా డాడీ అం త బుడ్డగా ఉన్నప్పుడు తెచ్చేవాడు కుక్కలిని అయిన నైట్ టైం పడుకొనిచెవి కాదు అల్లరే ఏడుపో ఏడిసి ఏడిసి అవి కూడా మేము పడుకున్న రూమ్ దగ్గరకు వచ్చి ఏడుసెయే
ఆహా ఇదిగో ఇది ఇది అలాగే చేది రాత్ర తీలో తెగ ఇంటికో కొ కొంటానే ఉంటది
ఉ దానికి సపరేట్ రూమ్ ఇత్తే అందులో ఉండదు వచ్చి మా తలుపు బయటకి వచ్చి చి ఎడజి ఎడుతది అది
అవు
అవును అంటా
మా అన్నయది నాది ఒక రూమా మా అమ్మది మా డాడీది ఒక రూమా మధ్యలో హాల్ ఖాళీగానే ఉంటది కదా మరి ఇంటింటికి అది పెట్టేసాము మాకు దగ్గరన్మాట ఆ రూము మా అన్నయ్య కోవిసుకొచ్చి ఉంటది అత్తమానము ఎల్లి బయటకి తీసుకెళ్ళిపో అంటాడు
హి
అంటే నేన్ ఫైవ్ కి లేగుతున్నాను కదా రోజూ
హ్మ్ లేగ్గానే ఆట్ల పని చూత్తము
ఉ లెగ్ లెగ్గానే ఇంకా బయటికి తీసుకెళ్ళి నాతో పాటే బయటనా ఆడ కూర్చోబడితే చాలాసేపు ఆడుకొని ఆడుకొని ఫై టు సిక్స్ వరకు ఆడుకుంటయే సిక్స్ కి పడుకుంటాయి
పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎక్స్ సైజ్ అట్లకి
ఉమ్ ఆయిగోడా
వాకింగ్ చేసేసి పడుకుని రేమాట
ఉ ఆ చిన్నది మాత్రం అలాగే చేద్ది
ఉమ్ అవుపు ఆది కొంచం సెంటర్లో వదిలేసి బాగుంటది ఇప్ ఇప్పుడు ఆడతా ఉంటే బాగా ఇంకొంచెం పెద్దదయ్యిందనుకో ఇంకా అది ఇంట్లో ఉండను అంటది మాట టీందు
పెద్దయ్యాక ఎలా ఉంటుంది తెలిదుగాని ఇప్పుడు మాత్రం బొచ్చు బాగానే ఉంది దానికి
హహహ చిన్నప్పుడే అందంగా ఒంటికి ఒక వెళ్ళన్నా బుజ్జి బుజ్జిగా ఆ టామీ ఆఖరికి నేను పేరు చెప్పిన రేడ్ వేనీ ఆ పేరు పెట్టలేదు టోమీ అనెట్టుకున్నారు నా నచ్చలేదు ఆ కుక్కగా ఆ కుక్క నాకు నచ్చలేదు ఇప్పుడు ఆ కుక్క నేను శత్రువును
ఏ ఎందుకు నచ్చలేదు
టామీ పేరు నాకు నచ్చలేదు నా ఈగో హట్ అయింది రైడరని ఎట్టుకోమని చెప్పక కూడా టామీ పెట్టారు
ఇంకా అది ఇంట్లోనే ఉండాలని రైడర్ అంతే ఇంటికి అత్తమన బయటకి వెళ్తా వస్తా త్త ఉండాల కదా రైడర్ అంటే పులు రైడ్గా ఆ అ
ఆ అయ మా అమ్మకి ఆ పదం పలకడం రావట్లేదు అంటది
ఆహా
ఆ అంత కంటంటమయంటా టామిగా అంటుంది మళ్ళీని దానికి పేరు అలవాటు అయిపోయింది తెలుసా టామీ అంటే పలికెతుందండి అది తెచ్చి రెండు మూడు రోజులు అవ్వలేదు
ఓయ్ అత్తమాను అత్తమానం పిలుస్తా ఉంటే అలవాటై పోద్ది
ఎంటో తెచ్చినప్పుడు ఫస్టలో భయం భయంగా ఉం కదా
ఉ ఇది కూడా చుచ్చులు అంటే వచ్చేతది మళ్ళీ మా అమ్మ మా అమ్మ పిలిస్తే వస్తే న చెప్ దానికి వస్తా ఉంటదా మా అమ్మ చిచ్చులు అంటే బ్యాక్ రిటర్న్ తిరిగి వెళ్ళిపోతా ఉంటది చూసావా నేను పిలిస్ అలాగ వెళ్ళిపోతుది నా వాయిస్ అంటే నచ్చదు దానికి అంటుంది
అయ్యో ఆ అండి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి నాలాగా
ఆగు
ఆ బావుంది ఫోన్ ఏంటి అలా సౌండ్ ఉన్నేది
ఏంమరే
ఉ కాల్ పెట్టేసి మళ్ళీ చేయి